హలో ఆ చెప్పు స్టంట్ స్టంట్ చెప్పు
ఆ లిఖిత నియర్కి ఏసిన కథ ఇదంతా మాం పిడకుబడ్డది నాకు ప్రవళిక కె బడెడ్ డోసులన్ని ఆ
ఆ ప్రబలి గార్డ అంతా పులలు పెడుతుందా
ఏ ప్రవళిక పెట్టలేదే లిఖిత ఫోన్ చేసి చెప్పింది చినాలి అన్నాడు అని చెప్పింది
ఆ ఎవర్ని
ప్రవళికని అన్నాడాడు అయితే నేను యోగి యోగికి ఫోన్ చేస్న అవి అని చెప్పి చేసింది ఆ ప్రవళికి ఏం జేషింది నా పేరు యోగి అక్క అనంటే ఆ పిల్లాని దగ్గర బొయి మాట్లాడు ఎవురన్న ఎక్కువ తక్కువ వేసిరంకో బట్టలిప్పి వండ పెడత అన్ని అరిక అన్నది
ఆ ఆ
ఆ ఆమన్నది జెప్తలేరు మీరన్న చెప్పిర్రు అని ఆమన్నది ఇంక ఇది మొత్తం మీద ఏం చేసింది ప్రవళిక దాని మీ వేస్కు
ఆ
మన చిన్నగాడ్ని ఎట్లంటడాడు ఎట్లంటా ఎట్లంటాదని ఇది ఏసింది
ఆ
అంటే ఆ నీగ్గు ఆపిల్లలుంటే లిస్తే సార్ ఆ మాటంటే ఆ నీ ప్రవళిక అన్నది అ మళ్ళ ఏం చేసింది మళ్ళా సారుగానె రెచ్చ గొడుతుందే నిఆరిక
ఆ
పేరెంట్స్ ని పట్టుకోని రండి అనంటే నేను మా అన్న పట్టుకొని వస్తా మా అన్న ఇదే కాలేజు అని జెప్తుంది అన్నలు ఇన్నెలు ఎవ్వరు లేరు మీ ఫాదర్ మీ మదర్ ని పట్కోని రండి అని ఆడన్నాడు
టంగా
నాకిగ సుర్రు మని సైగ్ గొట్టింది ఏం జేస్న ఇగ పొని నీయవ్వ ఎట్లైతే అట్ల గానీ అని జెప్పి వాన్ని విలిపిచ్చిన ఏతే అది గాని ఆ లేకపోతే సీద గోపాల్ సార్కి ఫోన్ జేసి జెప్దాం అననుకున్నా ఎందుకంటే ఆంత్రుగా జాయిన్ అయినాగా నేనేం తప్పు మమ్మల్నిట్ల అన్నారని జెప్దామని జెప్దాం అనుకున్నా తర్వాత ఇంగ చిన్నగాడు ఎంట్రీ ఇచ్చిండిగా
ఆ
అడు మంచిగా కంప్యూటర్ మేడం ని పులిగోర కలుపుతుండు
ఆ వే
మస్తును ఆ
పెరి కటిగావా పెటుకుంటావా
ఆమెనే మనకు రాలేద భర్య మెడం
ఆహా
తెల్ల పిల్ల
ఆ
ఆ మేడం నువ్వు బండి మీద వస్తావు మేడం మేడం డైలీ ఆ అట్లా మీ ఇలా డైరీ ఉండాలి మేడం అంటే ఏ అన్నా ఏ అని యోగి వాళ్ళు అంటుంటే ఆ మేడం కప్పు దమేన్
ఆ
ఏం చిల్లర్ ఫ్రెండ్స్ నీకు వాళ్ నీకే ఎట్లయితరు అన్నవాళ్ళు అని ప్రవళికని అడిగింది
ఆ
ఏ మేడంకిి డౌట్ వచ్చినప్పుడే
ఆ
అర్షిత నువ్ ఏమనుకున్నా సరే వాళ్ళతోన్ ఉండకు వాళ్ళ తను బిఏవి ఏపిచుకోకు నేను నేమ్ రైస్ చేపిచుకోకు అంటే నేన్ నేను ఒక రోజు ఏం చేసింది ఫీజ్ కోసం కట్టిచుకోమంటే కట్టిచు కుడ లేదు అది పో పొద్దనుంచి ఏంటి పొద్దున కూసున్న అంటే సాయంత్రం దాకా పైసలు పట్టుకుని అట్నే కూసున్న
ఆ
తిండెం ఎంలే ఏం దిన్లె ఆ ఉప్మా నేను ఫీజు కట్టుకుంట లేరు ఏం కట్టుకుంట రు మా నాన్న చెపిచ్చ ముందు ఆ కాలేజ్ ఏ కాలేజ్ లేదమ్మా
ఆ
ఆ
ఫేస్ కాడ ఏ ష్ పెట్టుంటారే అమ్మ తల్లి
ఆహా బార్ గ మేడం వాళ్ళు మరిీ మధ్యాహ్నం వరకైనా ఉంచుకొని వదిలిషుండే కదా ఆ అదయితే సాయంత్రం ఆరున్న ఐదున్నర అయిపోయి అప్పటిదాకా అందరూ వోయేదాకా కట్టిచుకోలేదే
ఆ అనకపోయన మరి దీ ఎంతసేపా అని ఆ
డం బూసింది. మేడం నేన్ నిన్ తిట్టలే ఆ చెర్ కొన్న వాల్లు నీ తిట్టినా అన్ నేన్ అన్నా, నిన్న అలా బ్రదర్ తోని నాతోని ఇట్లా వల్గర్ గా మాట్లాడింది భార్గవి మేడం కి వచ్చినాక ఎప్పిచింది. నేనన్నా ఏం మేం మిమ్మల్ని చూసి ఆన్లే ఆ చెయిర్ మీద కుసున్నందుకు అన్నము. లేకపోతే మేం మెరికి మీకెంత రెస్పెక్ట్ ఇయ్యాలో అంతనే ఇస్సము అన్ నేనన్న.
ఆ
మా ఆ తర్వాత భార్గవి మేడం మంచిగ మాట్లాడింది అప్పడ్నుంచి. ఏం హర్షిత తిన్నావా, ఎట్లుంది మీ శ్రేయ అన్ ఊక అడుగుతుంది. మాట్లాడతలే ఆ మా మాట్లాడత లేద అష్ శేయ అందరు ఫ్రెండ్షిప్ కట్ చేసినావా మేం అన్లేదా ఇప్పుడే ఉంటాయి అవన్నీ ఫ్రెండ్షిప్లు తర్వాత ఉండే అవి ఇవని అంటే నమ్మలే కదా మీరు, అది ఇది అన్ మస్తు ముచ్చట పెడుతుండే.
ఆ నువ్వేమన్నవ్ మరి మాట్లాస్తులేవా అంటే
ఆ మాట్లాడుతలే మేడం అందరు చిల్లరోళ్ళు అయిపోయిరు. నేన్ శ్రేయనే ఉన్నమిగా అమ్మమ్మల్ని కూడా వీడ గొడ్తర మేం కూడ అప్పుడప్పుడు మాట్లాడుకుంట్నం అని అందరూ చెప్తున్నాము. మాట్లాడుకుంటలేం అన్ తెలుసందరికి అన్ అన్నా ఆ ఎవరితో నాకు సంబంధం లేదు మేడం, మీకేమన్న బాకీ ఉంటే ఆ కాలేజ్ అయిపోయినాక సర్టిఫికెట్లు తీసుకునేతప్పుడు ఇచ్చి పోతాన్న. అంటే ఆ సౌదీయ స్థాయిలో మాది ఎ ముందాది అర్చిత మీరు బయట్ పోయినాక ఇక నితీష్్వాలతోనే ఉంటుండేక
ఆ
ఏ అజా మంచినే మాట్లాడేది ఆ ఇ ఎక్స్ట్రా క్లాసెస్ తంటున్నా అని కూడా బాగానే మాట్లాడేది నువ్వు ఎట్ను అషిత అంటే స్వాధమన నడగండి నేను డైలీ ఒక లెసన్ చెప్పించుకోనీ పోత నేను ఇంగ్లీష్ మేడంని అడగండి డైలీ ఒక్కటి నాకు ఇంగ్లీష్ బ్యాంక్ లో కొడ్డాయని చెప్పి నేను ఇంగ్లీష్ మొత్తం నేర్చకుంటున్నా ఈ సెమిస్టర్ ఆ సెమిస్టర్ది కూడా నేను నేర్చుకుంటున్నా అని చెప్పి చెప్పినా ఇక ప్రిన్సిపాల్ అచ్చి అడుగుతే కూడా ఎరోరు ఎక్స్ట్రా క్లాసెస్ కి చూస్తుకుంటున్నారు బ్యాక్ లాగ్స్ కి అని అంటే నేను దేవప్ప నితీష్ లేష్నమియ
ఆ
అంతే మే మీరు ముగ్గురేనా అషితా నువ్వు ఇంటున్నావా ఆన్ బరాయి మేడం అంటే అయ్యా మేడం గట్ల అంటావేంది మేడం డైలీ చూినా నేను ను పోతున్నను అని అంటే అరే అవును అవును మర్చి చెప్పిన సారీ అని సార్ ముంగట అన్నది
ఆ
ఓకే మంచిగా చదుకొని మంచిగా రాయండి అని అంటే ఏ జీవనాన్ని కొట్టిండు
ఎందుకు
లే ఫీజ్ ఎవరెవరు కట్టిరు అంటే కట్టెనళ్లు నించోండి అని ఉన్నాడు అయితే నేను ప్రాజెక్ట్ ఫీజు కట్టలేని నేను నించున ఎగ్జామ్ ఫీజు ఎందుకు గట్టావు కట్టకపోతే మరి కాలేజ్ కి ఎందుకు వస్తున్నావు అని చెప్పి సార్ తిట్టిండు నేను కట్ట సార్ నేను కట్టాను అంటూ బామ్మగా మాట్లాడిడి పాపమ్ మాడు అడుతుండే మా దగ్గర లేకున్నా కడుతారే వాళ్ళు అయితే ఆడు ఏం చేసిండు ఓవర్ యాక్టింగ్ మాట్లాడిండ అని ప్రిన్సిపాల్ గడ అనీ పైసలు కట్టలే వరకో వటింట ఏ మకు అదు ఇద్దే ఉఊగైకి వెటి ఉమ్ ఇద్దరు ముగ్గురికి కట్టిండు నా ఎగ్జామ్ ఫీజ్ సార్ కట్టిండు అని చెప్పిండు
ఆ
ఆ భారుగ మేడం చెప్పింది ఇ మంచి మంచిగా ఉంటే మీరు కూడా సార్ సార్ తృయ చర్దుకుంటుండే సారు అట్లుంటాడు కాని చాలా హెల్ప్ చేస్తాడు వర్షిత అట్లా అనుకోవద్దు ఎప్పుడు అట్లా తిట్టుకోవద్దు అని అన్నారు
ఆ మనకి ఫస్ట్ లో మనం ఫస్ట్ ఫస్ట్ సేమే మంచిగా ఉన్నాం ఫస్ట్ సే సెకండ్ సేమ్ ఎక్కడోల్లం అక్కడమైనం
ఎ ఫస్ట్ సెమ్ లో కూడా చదువుకున్న కూడా మంచి ర రాసచ్చినమే కనీసం పాస్ మార్కులన్న వేయించుకున్నం
పాస్ ఎస్తే ఏయిట్ పాయింట్స్ పాసా
నాది ఎయిట్ పాయింట్స్ ఎందుకైతే నాది సిక్స్ పర్సెంట్ ఎ నాది హ సిక్స్టీ సిక్స్ పాయిట్ సెవెంటి త్రి ఆ ఇంకా విఘ్నేశ్వరానికి నీ మీద నా మీదే పడ్డాయి కళ్లు ఈ చదివా చదివా అంటారు ఇళ్ళు మంచిగా అవుతారు వీళ్ళ ఇద్దరు కలిసి దొంగలు ఉన్నారు అనేదని
కాదు అసలు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ల ఎంత మంచిది అసలు చదివిద్దులేదు పెట్టిద్దులేదు ఆడుకుంటే పాడుకుంటే పోయి రాసి వచ్చినాం
కాదా ఏంటి ఎగ్జామ్ పెట్టుకొని సినిమా పోయినా ఎగ్జమ్ పెట్టుకొని అ
ఎక్జామ్ పెట్టుకోని సినిమా భయ ఎక్సామ్ పాస్ అయినం చూడు మనం
ఆసమ మంచిగా నసినం పవన్ కూడా లేకుండే మంచిగుంది అప్పుడే దినంమ్మ ఆ లంజడుకుల కళ్ళలో పడ్డంం కథ ఇప్పటి నుంచి తిప్పులు కొడితే బ్యాక్ లాగస్ చూడు తిమ్మ ఎంది నాకైతే ఏంది మూడు నెలలు కష్టపడ్డా అయింది నువ్వన్న మొదల మొద్ అష్ట స్నో అని నేను ఒకటేసారి అంత కుప్ప పెట్టుకొని న తీసినా ఉడువు
మనం ఫస్ట్ ఎ చెప్పినా వద్దే కుప్ప పెట్టుకోకే తలన వస్తంది ఎప్పటి ఎప్పుడ ఎలా తీసుకు అంటే ఇన్నారు ఏ అన్ని లాస్టేఎ అన్ని లాస్టేఎ అ అన్నారు
నాకు ఇంత పడతే అని అనుకోలేదంది మధ్యలో మధ్యలో మళ్ళా ఏంది ఒకటే సార్ ఫోర్ పడ్డాయి ఒకటే సార్ మూడు పడ్డాయి మళ్ళా మెయిన్ మెయిన్ సబ్జెక్ట్స్ఎ పడ్డాయి
ఆ అసలు అనుకోలేదు కాగాని దేవుడి దాయ వాళ్ళ ఫస్ట్ సే బాగానే అసలు విగ్నేష్ ఏయమ అనుకుంటాం మనమే ఫెయిల్ అవుతాం అనుకుంటాం ఎగ్జామ్స్ రాయక ముందు
ఆ కదా వీట్లో ముంగట మనమేం వీట్లో ముంగట మంచి ఉందా అన్నట్టు అనికన్నా అంత కో పొగర అయితే ఒవ్వవు వరకు ఉండేది ఆ ఇప్పు మళ్ళ అయితే ఎక్కడ్నొ పోయారు అదరు అడ ఎక్కడున్నావ్ పోయిండు ఆ విఘ్నేష్ దుర్గా ఈడైతే మనచవుతుండు ఈ చోడగా ఆ
మళ్ళా
సీనియర్స్ జూనియర్ సన్నరగా త క ఎవళ్ళ ఓకలు పటా ఇస్తాడు ఏమో
అ
అన్నాడు మళ్ళా వచ్చిడు సర్టిఫికెట్లు తీసుకొని పోతు అన్నాడు ఇ్యని అన్నా అంటే ఉంటా ఇల్లని అని అన్నాడంట మల్ళ మెహందిీగా తెలువదేగా స్టో
హ
ఏతరు అతీ మన కిందుకుిలనేే న ఇడ ఏమాడుగల
అంతేలే
ఏ పవన్ దన్ కొశేష్ స్టేటస్లు ఇంకెందుకుయ్యా గగాయన్లో ఎ పెట్టుకుని తీసి ఆడయనును విఘ్నేశ్ ఉంది ఒకసారి విఘ్నేష్ ఫోన్ చేసి ఫోన్ గిరి పెెట్టుకో బం గిరి పెెట్టుకో అన్న పవన్న అని చెప్తుండు
ఆ
ఆ పెట్టుకుంటాం పెట్టుకుంటాం అడుగుతాను అడుగుతాను అన్నడి ఈయన ఆ ఇంకా అన్ని ఆనంద నేను
ఆ
అన్నా అన్న ప్లీజ్ అన్న ఒక నూట యాభై రూపాయలు ఉంటే కొట్టవా నీకు మళ్ళీ ఇస్తా అన్నా అంటే అది నూట యాభై మూడు వందలు గొట్టిండు ఓ సారు ఆ ఒకసారి నూట యాభై గొట్టిండు ఎందుకు గొడుతున్నావ్ నువ్వు అలుగున పైసలు గూడ ఇయ్యరు ఎన్ని చేయనన్నా తిట్టిననో బొట్టిననో అది నాకు తిండి బెడుతుండే అది ఎప్పుడు నాకు ఎప్పుడు ఎంత పెట్టకున్న గూడా నాకు పెట్టింది అని తిడుతుండే నేను పవాన్ని తీసుకుంటారు ఆళ్ళు మళ్ళా ఒక రూ పాయి గూడా ఇయ్యారు మళ్ళా ఫోన్ జేస్తే ఫోన్ గూడా ఎత్తదే పవన్ దాంట్లకేళ్ళి
ఆ
ఇగ ఇట్లా బయట ఉన్న మబ్బ ఒక నూట యాభై రూపాయలు ఉంటే కొట్టి పవన్ను దీసుకున్న వంటా గదా మొన్న మూడు వందలు దీసుకున్న వంటా కొట్టు అని అంటే కొడతా రేపు గొడతా అని చెప్పవా అన్నకి ప్లీజ్ జర ఏమనుకోక్ హర్షితా అని ఇదన్నది ఆర్తి
ఆ
ఉమ్ ఇగ నేను అప్పటి నుంచి ఇగ మళ్ళ మాట్లాడలే ఇగ బంజేసినా
ఏ పైసలు పెట్టకున్నా ఆళ్ళకి మనకి ఆళ్ళకి చ్చినవనుకో హుండీల బడ్డట్టే పైసలిగా
పెళ్ళి గాక ముందుకు ఇప్పుడు అడుగుతలే ఆమె డ్యూటీ జేస్తుందిగా దానికేంది పద్ పదివేలు జీతం ఆని బొంద బోస్తది అంత దిస్కబోయ్ కుప్ప కుప్ప దీసుకపోయ్ ఆని పెళ్ళమే యేసుకోదే అవును ఆ ఎందుకు పెట్టాలి చేసుకోనోడు అని అన్నప్పుడు ఆని గురించి దెలిసే దెలుసు ఆడోలతోని అంత సోక్ ఉంటదని దెలుసు ఎందుకు అవ
ఆ ఆర్తి తప్పు పని జేసింది. విడాకులు దీసుకొని వాడితోటే ఎట్లనో అట్లుంటే అయిపో వీడి దగ అంటే వీడి జోలికి రాకుండా నాకు పెళ్